హలో హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా హా బాగు మీరు బాగున్నారా
ఆ మేము బానే ఉన్నాం రోజు బానే ఉంటాం మంచిగా కూల్ కూల్గా ఉంటాం మేము ఎప్పుడు కూడా
ఇది కూలి కూలుగానే ఉంటారు ఏసి ముంగట ఉంటరూ కదా అంతే వాటర్ రాదు
ఆ హా హా
మ మాట వచ్చే పరిస్థితి కాదు హా భోజనం అయిపోయింది మీది
ఏం భోజనం చేశారు భోజనం అయిపోయింది వావ్
మీరు భోజనం అంటా ఉంటేనే కడుపు రేస్తుంది ఇంత పెద్ద డైలాగ్ కొట్టకండి ఆ భోజనం ఏమయిందండి అంటే అది పప్పు టమాటా చట్నీ ఇంకా అన్నం
ఉమ్
చికెన్ మీరు తిన్నారా లేద
నేను తిన్నానండి మధ్యాహ్నం బిర్యానీ చేసుకున్నాం
హు హు ఓ అవునా ఏంటి అవి
వంకాయ కర్రీ ఒకటి స్పెషల్ బాగుంటది ఆలు బటానీ అదొకటి తెచ్చుకున్నాం
ఓహో ఎందుకు మీరు వెన్ ఆ వండడం చేతన కాలేదు ఏంటి ఈరోజు
ఈ రోజు అస్సలే కాలేదు
ఓ ఎందుకు
ఆ కొంచెం హెల్త్ బాలేేదు
ఆ
ఉమ్
మరి హాస్పిటల్ కి వెళ్ళిన్రా ఆహా అదైతే ఉంది
ఉమ్ అదే అదే
మరి హాస్పిటల్ కు ఎల్లెండ్రా లేదా
ఏ హాస్పిటల్ అవసరం లేదు ఒక వన్ డే రెస్ట్ తీసుకుంటే చాలు
అవునా మరి తీసుకుంనారా ఓహో ఆ అవున్ ఆఫ్టర్నూన్ కొంచెం డల్ గా వచ్చింది ఇప్పుడు బాగా యాక్టివ్ గా ఉన్నారు కదా
కదా ఏజ్ పెరిగింది
హా తిన్నర్ కావచ్చు బాగా
అ
తిన్నాం తిన్నాం ఎనీ తెప్పించుకుంటే అయిపోతుండే కదా మరి ఎందుకు తెప్పించుకోలేదు బిర్యానీ ఉంది బిర్యానీ మా అత్తామ్మ చేస్తే ఇచ్చారు అవి కూడా ఆల్ మిక్స్ చేసుకొని తినేసాం అనమ
అ
ఓహ్ హో
ఉమ్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీరు
ప్రజెంట్ అయితే నేను ఇంటి పైన వచ్చా ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాన్నారా ఆ
అవునా ఓకే ఓకే
ఈ గాలి వస్తలేదు ఏం లేదు మసుడక వస్తుంది అసలు ఘోరం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
అవునా ఆప్పయి పోస్తుంది అ కొంచెం వేసి ఈవినింగ్ టైమ్ లో ఉప్పు పోస్తుంది ఈరోజు కొంచెం మార్నింగ్ టైమ్ చల్లగానే ఉండే మళ్ళా ఆఫ్టర్నూన్ బాగా ఎండగొట్టింది అమరోజ చాలా చాలా అంటే చాలా
ఉ
అసలు వర్షాలు పడాలి కానివ పడుతులేవు న నుంచి కూల్ వేతారా అండి అవునా మీీకెలా తెల్సా అండి న్ని చూస్తుంది అలంతా వస్తున్నాయంట మన సైడ్ ఫుల్ వర్షాలుంటాయి ఈ సారి ఈ అవును ఎండలు ఉంటండే వర్సలు అంత ఉంటాయి అని చెప్తారు మరి ఏమో ఏమవుతారు
ఉంటాయి ఉంటాయి ఇసారి
హ అ
అ
ఇన్ మరి ఏ నువ్వు ఏం చేస్తుండ్రు నైట్
ఇప్పుడా అంతా అఆట
న రైస్ పెట్టాను ఉమ్ ఫోర్ కరీస్ ఉన్నాయి మా బ్యాటన్ లో అడ్జస్ట్ అవుతా అవునా డి మంత్స్ కావచ పద్నాలుగు ఎక్స్పెక్టేషన్
అది అవ్వగానే పిల్లలు వినిపించడమే
ఓహో మీ పిల్లల్ని ఏం చేస్తుర్రు
టీవీ చూస్తున్నారు
అవునా ఈ రోజు సౌండ్ వస్తలేదు
హలో ఈ రోజు మీ పిల్లల సౌండ్ వస్తులేవ వా
ఈరు వన్నాం ఇంట్లో పెట్ట టీవీ చూస్తూ
ఓ ఓకే ఓకే దా సెకండ్ ట్రో
ఆ సెకండ్ ట్రోఫీ ట్రోఫీ ట్రోఫీ
నేను చూడను చ మా తమ్ముడు చూసాడు
అవునా
ఉమ్ ఆ ఇంట్లో అయితే మా ముగ్గురు బాబలు లు అవునా చాలా ఇష్టం క్రికెట్ వాళ్ళకి ఏ తెలీదు జస్ట్ వస్తా వాన్ని కొట్టిన మా కొంత దూరం పోయిందా అది హ పయింది
ఈ భలే ఉంది ఏ బాగా అల్లరి కదా ఆ అలానే ఉండాలి చిన్న బాబులు కదా వాళ్ళకి కి ఏం తెలుసు మీరు కూడా చూస్తారు కావచ్చు వాళ్ళతో పాటు ఇంకా ఫ్యామిలీ తో పాటు తప్పదు కదా టూడే అన్నీ
ఉమ్
ఇంకా మరి ఈ టెన్ డేస్ అయితే మా ఇంటికి ఎప్పుడు వస్తారు మరి ఆహా ఆ వస్తాం మీరు ఉండరంట కదా
ఆ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఉండను
అవునా
నేను వచ్చేస్తా ఇగా కొన్ని డేస్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఈ సండే వరీకి
అవునా ఈరోజు ఏముంది
అ
ట్యూస్డే నా హు ప్రెస్టేజ్
ఉ
అవునా వెళ్ళి మళ్ళీ లాస్ట్ మంత్ వరకు వస్తా ఉమ్ పండుగ మొహరం పండుగ వస్తుంది మళ్ళీ రావడం అవ్వదు కదా దసరా వరకి అవునా దసరా ఎప్పుడుంది
ఓ ఎప్పుడుందొ తెలీదు ఇంగా చూసుకోవాలి అవును
ఈ మంత్ నాకు తొందరగా వేళ్లాలిఅనేసి ఉంది ఆ అ మొహరం అందదికోవచ్చు ఎవరికి మనకి ఆహ ఆహా పండిది హా ట్వంటీ సిక్స్ కి లాస్ట్ కదా సెవెంటీన్ నుంచి ఉ ట్వంటీ సిక్స్ లాస్ట్ ట్వంటీ సిక్స్ అవును సిక్స్‌టీన్ నుం వచ్చి అని ఇట్లా వచ్చి చెప్తరు ఒకరు సిక్స్టీన్ చెప్తరు ఒకరు సెవెంటీన్ చెప్తన్నారు అసలు తినేసాం తెలిదు ఇక
ఉమ్ అవును
ఉమ్ ఇంకా ఏం చేస్తుండ్రు మరి
ఏం చేస్తామండి ఆలాన తిరుగుతువాక్ చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాం టైమ్ పాస్ అవట్లేదు కదా అని కాల్ చేశాను మీకు
అవును నిజమే టైం పాస్ అవ్వాలి అంటే ఏం చెయాలి
డాడ్ ఎటు వెళ్ళారు అసలు
మా డాడీ ఏమో తెలియదు తెలియదు హైలైట్ అవుతున్నారు చూశారా మీరు ఓ అవును నిజమే హ ఎక్సలెంట్ ఎక్సైటెట్మెంట్ చాలా ఆ బాగా రోజు లోంచి తనకి అది ఉండే దిగాలి అనేసి తిండి తాలానే ఆ నిలా వేరింది ఓ నిన్న మస్తు ఎంజాయ్ అయింది
అంతేనా
ఆ ఎక్స ట్రీట్మెంట్ ఉ చూసారు మీరు అదే పేట్టేవి చూ సరి కవచు కదా అవును తన ఎక్సైట్మె అంటే లక్షనికి చేరుకున్నాడు మావాడు హ్మ్
ఉ
అవును నిజమే చాలా మంది అడుగుతున్లు ఏట్ ఎల్లిన్రు అది చూసేసి కావచ్చు ఏటే ఎల్లిండ్రు ఏటే ఎల్లిండ్రు ఓ అంటుండ్రు అవున ఆ ఇంకా చెప్ప ఏంటి ది మీరు చెప్పాలి మరి రెడీ అవుతుండ్రా లేదా మరి వెళ్ళడానికి సండే దగ్గరకు వస్తుంది సండే అయితే ఏముంది బటలు పెడుకుంటే అయిపోంది అవునా ఎట్లయినా అక్కడ ఉంటేయి కావచ్చు కదా బట్టలు
ఉంటాయి కానీ పిల్లలకి పట్టది తప్పదు ఉమ్
మ నిన్ననే త్రీ డేస్ లో వెళ్తా అన్నారు మళ్ళ సండే బాగా లాంగ్ అయింది ఎందుకు ఆ ఆహా అఓ
సో వాళ్ళ కోసం వెయిటీంగ్ ఇగ
హ్మ్ ఓహో ఇంకా ఎంత టై పడుతుందో చెప్పండి మీరే
చెప్పాలి మీరు ఏముంది
ఏం చేసండ్రో అందరు మరి
ఏం చేస్తారంటె
అమ్మా బాగా ఉడకపోస్తుంది అండి పైన గూడ
గాలు వస్తలేదండి అందుకే ఉక్క పోస్తాంది
ఆ అరే అస్సలు గాలి వస్తాలే
హ్మ్
వర్ష పడత లేదు అసలు ముందట ముందట పోతే సౌండ్ ఇనపడదు కోసం ఇక పైల ఇగా ఎవ్వరు ఉంటారు కాబట్టి వెళ్ళి మాట్లాడిస్తే అయిపోతాది కదా అనేసి
అవును
ఉహు
ఉ
హ ఇంకా
మీతమోలు ఏమంటున్నారు మరి
చెయ్యడి చెయడి అనేసి డు కానీ కొంచెం నేనే ఆపుతున్నా
నీకంటే పెద్దమ్మారిది ఉన్నాడేమో
ఆ ఉన్నారు కానీ మా తన్న చెప్తుంది చెప్పండి చెప్పండి అని
తను చే
తను ఒకటే అమ్మాయికి చేసుకుంటారునిస్తే చ ఇంకా
అదే అదే
ఆ అదే దాని వల కొంచం
అఛ ఒకే కొంచం లేట్ అయినా లేటెస్ట్ గా కుంట అయిపోంది
ఆ తను అంటే ఏం లేదు వాళ్ళు హా అంటే వన్ మంత్ లోనే అయిపోతుం అట్లుంది అన్ని పనులు చేసుకొని పెట్టుకోండి అనేసి చెప్పారు
ఆ అంతే అంతే నీ మ్యారేజ్ అయిపోయింది అనుకో మేము కూడా ప్రశాంతంగా ఉండొచ్చు
మేం బిజీ అయిపోతాం నువ్వు బిజీ అయిపోతావు కదా వా్వు నువ్కూడ వంటా చే ఉంటే కుకింగ్ చేస్తూ ఉంటే మేము కూడా చూడాల
అవునా
నువ్ ఒంట చే చెస్తున్నావా నువ్వు కూడా బిజీ నా
అనేసి చెప్పాల్సి వస్తుంది ఇక అప్పుడు ఇప్పుడా